హలో!
ఏంది ప్రో ఫైనల్లీ కాల్ లిఫ్ట్ చేసావు నేన్ అనుకున్నా బిజీ అయిపోయావని
బిజీ ఏం కాదు రా ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోయి ఇప్పుడే చూసా.
అవునా నువ్వు ఫోన్ సాలెంట్లో పట్టడం అంటే డేంజర్ ఒకసారి కాల్ లిఫ్ట్ చేస్తే రిప్లై నెక్స్ట్ డేనే కదా అందుకు
ఆ అది కొంచం నిజమే అనుకో సైలెంట్లో పెట్టే అలవాటు
అవునా సర్లే పొద్దున్న టిఫిన్ అయిందా?
ఆ అయ్యింది నీదీ?
ఆ అయిపోయింది ఏం తిన్నవ్
నేనా ఇంక ఈ రోజు చూసా ఇంకా చికెన్ కర్రీ చాలా రోజుల్ తర్వాత ఇంట్లో చేసినారు.
మ్ అవునా నాకు చెప్పకుండా తినేసావ్ క అ అన్ని చెప్పకుండా చేస్తున్నావ్ కదా
ఫోన్లో మా పార్సులు పంపిలేను కదా నేను
సరే ఫోన్ పేన్ల నుంచి పంపించెసేయ్ అయితే
ఆ సరే
టెక్నాలజీ అంతా డెవలప్ అయింది గానీ ఫుడ్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఇంకా కాకుండా ఉంది ఎందుకో
ఆ ఇంకా అది ఎవడు ఇన్వెంట్ చేస్తారో ఇంకా వాళ్ళే బిలినియర్ అవుతాడమ్మా
ఆహా మంచి క్వశ్చన్ అడుగుతున్నవ్ లే
సరే మరి ఒక రాండమ్ క్వశ్చన్ అడుగుదునా
ఆ స్టార్ట్ అయిపోయాయా అడుగు ఇంక
నువ్వు ఒక మంత్ ఇంటర్నెట్ లేకుండా ఉండగలవా
ఫస్ట్ టూ డేసే చాలా కష్టం రీసెంట్ గానే ఇన్స్టా డిలీట్ చేసి ఉన్నా కానీ మళ్ళీ ఈ రోజుతో ఇన్స్టాల్ చేసామళ్ళీ
మ్ తర్వాత
తర్వాత అడ్జస్ట్ అయిపోతా అనుకుంటా
నేను ఫస్ట్ డే నుంచి ఫోన్ కోసం సర్చ్ చేస్తాను
అవునా అడిక్షన్ అంత ఈజీగా పోతుంది
పోదురా మార్నింగ్ లేవంగానే ఇగ ఫోన్ చెక్ చేయడం హ్యాబిట్ అయిపోయిందా
అవునా సేమ్ నేను గూడా అంతే ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అలారం పెట్టుకుంటానా ఆఫ్ చేసి ద నెట్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తా ఆఫ్ చేయడం పడుకోడం ఆఫ్ చేయడం పడుకోడం
ఆ ఇంగ నేనైతే నోటిఫికేషన్స్ ఏమి రావు గాని ఉన్నయ్ చెక్ చేస్తా ఉంటా ఊరికే పన్ పాటలేక
ఎగ్జాట్లీ నేను గూడా అంతే ఏమంటే ఇంకా స్కూల్ టైమ్ లో ఇంక్ ఇంకా కొంచెం వెన్యూన్ గా వెల్ ఫ్యూచర్ లో వెళ్ళాలి గదా అందుకు నువ్వు అట్లా వెళ్తావా ఏమన్నా ఫ్యూచర్ లో
మ్ ఖచ్చితంగా వెళ్తా
అందరిని నీ గుర్తుపట్టగలవా
కొందరు ఫెసేస్ గుర్తున్నాయి నేనే పేర్లు మర్చిపోయినా
మమ్మల్లే మర్చిపోయినావు ఇంక మా పేర్లు ఇంక అందరి పేర్లు ఏం గుర్తుంటాయిలే ఆహాహా
హు ఇంకెవరైనా వచ్చి నన్ను గుర్తుపట్టావా అంటే ఇంక అప్పుడు వచ్చి ఇంకా టెన్షన్ స్టార్ట్ అయితుంది జూడు ఆ
అప్పుడు ఏం అన్సర్ వస్తుంది సేఫ్ గా ఆ నువ్వు నువ్వు కదా ఓకే ఓకే పట్టు చీరా చందమామ ఆ ఓకే ఓకే అట్లా సేఫ్ గా ఆన్సర్ ఇచ్చేస్తావు గదా
ఆ ఇంగ ఫేస్ కొంచెం చూసినట్టుగానే చాలా ఫేమీలియర్గా ఉంది అట్లా ఇట్లా అని చెప్పి సేఫ్ అవ్వడమే
అదే ఎక్ స్కేప్ అయితావ్ ఇంక వెళ్ళి
ఇంక అంతే గదా మరీ లేదు ఎవరు గుర్తులేదంటే వాళ్ళు హట్ అవుతారు గదా అ
అవునవును
ఊ
ఒక ఫ్రెండ్ ఉండేవాట్రా టీచర్ సీరియస్ గా క్లాస్ చె చెప్తుంటే కూడా జోక్స్ చేస్ తనే ఉంటడు వాడేమో నవ్వడు అలా సౌండ్ చేస్తాడు నేనేమో నవ్వేస్తా దొరికిపోతారా
మామూలే ప్రతి క్లాస్ లో ఒకరైన ఉంటారు అట్లా
అవును కానీ క్లాస్ ని ఆ అంటే ఏం చెప్తారు క్లాస్ ని అలైవ్ గా ఉండించేదే వాళ్ళు బొరుకోట్టుకోకుండా క్లాసెస్ ఇంట్రెస్ట్ రావడానికి బోర్ కొట్టే టైంలో
హ్మ్మ్ మీకి ఎప్పుడైనా టీచర్ ఎప్పుడైనా పొగిడినార
ఒకసారి ప్రాజెక్ట్ బాగా చేశా అని అప్రిషియేట్ చేశారబ్బా
ఆ ఫీలింగ్ ఎలా ఉనినింది
చాలా కాన్ఫిడెన్ట్ వచ్చింది అప్పుడు ఎవరినైనా మనల్ని అప్రిషియేట్ చేసి మనల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తే మనకి ఇంకా అది చేయలేకపోయినా కాన్ఫిడెంట్ వస్తది మనకి
అవును చిన్న చిన్న అప్రిషయేషన్స్ కూడా ఒక మోటివేషన్ ఉంటాయి కదం
అవును కవును నిజమే అది అంటే మనం ఏదైనా పని చేయలేదనుకో వాళ్ళు ఏమన్న ఎంకరేజ్ చేస్తే కొద్ది అ వాళ్ళు ఎంకరేజ్ చేస్ స్తున్నారు కదా మనకి ఏదో తెలియని కాన్ఫిడెంట్ అనేది పే అయిపోతది
ఇంకేం మరి ఆఫీస్లో ఫస్ట్ డే గుర్తుందా
మా ఫస్ట్ డే అంటానే ఇంకా టెన్షన్ అయ్యో వద్దు స్వామి ఎలా ఉంటది ఇవి ఎలా ఎట్లుంటది ఎలా ఎవరు ఎలంటి వాళ్ళు అదే ఫుల్ టెన్షన్ నీకెట్లా ఉంటది
మాకు అట్లనే ఉంటది టెన్షన్ లో చెమట్లన్ని వచ్చేస్తాయి పై శివరింగు
అందరూ ప్రొఫెషనల్ గానే ఉంటారు మాక్సిమం
ఇంకా నానికైతే ఇంకా ఐడి కార్డ్ ఎలా యూస్ చేయాలో కూడా కన్ఫ్యూజ్ అయి ఇంకా అప్పుడు ఆ టెన్షన్ల
ఇంకా చెప్పాలంటే వద్దులే అసలు ఎక్కడ ఏముంటయో తెలీదు క్యాంటీన్ ఎక్కడ ఉంటదో తెలీదు ఫస్ట్ వీక్ లో వాష్రూమ్ ఎక్కడ ఉంటదొ తెలిదు ఆ టెన్షన్ కి ఫేస్ అంత ఉరికనే అయిపోతా ఉంటది వాష్రూమ్ వద్దులే అసలు చాలా డిఫికల్ట్
ఇంకా క్యాంటీన్ లొకేషన్ మాత్రం ఇంకా మొదటి రోజు తెలిసిపోతుంది ఎందుకంటే గుమ గుమ వాసనలోస్తత ఉంటాయి
అగుతాను
మ్మ్ చెప్పమ్మా
నీకు ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తావు
ఫ్రెండ్స్ తో చాట్ చేస్తా ఏమైనా మ్యూజిక్ కింటే సిద్దు శ్రీరామ్ సాంగ్స్ బాగింటా
వావ్ అయితే నువ్ మ్యూజికర్ అయితే నైస్
రేం కాదు ఇంకొకొసారి అట్లా ఫ్రెండ్స్ తో బయటికి వాక్కేళ్తా
మ్ ఫోన్ లేకుండా ఉండగలుగు తవా ఏం చేస్తావ్ ఫోన్ లేకుండా
వాకింగ్ కి పోయినప్పుడైతే ఇంకా ఫోన్ ఉన్న బరువుదండగా అనేసి రూమ్ లోనే వేసేసుపో అ ఫోన్ కూడా తీసుకెళ్ళను
అవును అది కూడా పీస్ఫుల్గా ఉంటది
మరిని
ఇ
సేమ్ గా యూట్యూబ్ వీడియోస్ క్లాసెస్ వింటా ఉంటా
ఊ
ఇంక అంతే ఆ
స్టార్ట్ చేస్తవ్ కె
కుకింగ్ వీడియోస్ అలా
మరి ముగిం
ఆ
ముగింపు ముగింపు
ముగిింపా డాక్యుమెంటరి ఆ ఉదయ్ మనం చిన్నప్పుడు కార్టూన్స్ కోసం ఫై ఫైట్ చేసేల్లం కదరా
అవును ఇంక చిన్నప్పుడు మడి అది కామన్ కదా
రిమోట్ ఎవరు పట్టుకుంటారో వాళదే పౌడరు
పవర్ బాగుంటుంది పవర్ అంతా
ఆ ఇప్పుడు అంతా టైం మొత్తం చేంజ్ అయిపోయింది
ఇంగ ఇప్పుడు రిమోట్ ఇంకా ఇప్పుడు అంతే ఇంగ రిమోట్ కన్నా ఇంక ఇప్పుడు ఫోన్ ఇంపార్టెంట్ అయిపోయింది కదా
అవును
టైమ్ చెంజ్డ్
ఇంకేమండి చెప్పండి
అవును ఒక ఫన్నీ ఇమాజినేషన్ చెప్తాను
డాగ్స్ గ్రూప్సా దాని పేరు వాటిస్
కాదు అనిమల్స్ కి వాట్సాప్ ఉంటే అవి ఏం చేస్తాయి
వాక్పీీస్
దేనికి దాస్తే
ఆ డాగ్స్ కి క్యాట్స్ కి
క్యాట్స్ కయితే ఇంకా ఇగనోర్ మూమెంట్సు
ఆ మాంకికి కూడా ఉంటది బనానా లవర్స్
మ్ ఇంగ కావ్ స్టేటస్ అయితే ప్లీస్ డు ఆ గ అంక
ఆ బ ప్లీజ్ డోంట్ హంక్ హది బలే ఉంటది అసలు
ఊ సరే మరి ఒక ప్లేస్ లో పర్మనెంట్ గా నివసించాల్సి వస్తే ఎక్కడుంటావు వు
మాౌంటైన్స్ దగ్గరా
ఎందుకట్లా
అంటే అక్కడ క్లైమేట్ కొంచెం కూల్ గా ఉంటది సౌండ్స్ ఏం ఉండవు చాలా తక్కువ సౌండ్ సౌండ్స్
నేనైతే నేనైతే ఇంక బీట్ పేడు ఎందుకంటే ఇంకా మా మార్నింగ్ సన్ రైజ్ ఈవినింగ్ సన్సెట్ ఈవినింగ్ వాక్ అట్లా పీస్ ఫుల్ గా ఉంటది
ఆహా చాలా పీస్ఫుల్ గానే ఉంటది నీకు రైనీ సీసన్ నచ్చుతు తుందా
ఉ వ్ ఇష్టం రైన్ స్మెల్ కాగానీ టీ కాగాని పకోడి కాగానీ ఇంకా దుప్పట్ట అది పర్ బెస్ట్ కాంబినేషన్ ఉన్ను
అవును బా మంచి కాంబినేషన్ గానే ఉంటుంది చాలా అంటే వెడ్ వర్షం బడ ప్పుడు టీ బజ్జీ తినడం
ఉ
ఒక డే కంప్లీట్ గా కరెంట్ పోతుంది అనుకో అప్పుడు ఏం చేస్తావ్
ఇ ఏం చేస్తాం ఫ్యా ఇంకా మా ఫ్రెండ్ రీసెంట్ గా ఊనో కార్డ్స్ నేర్పించిందా వాటితో ఆడుకుంటా ఉనో కార్డ్స్
ఆ అవున అవును అవి రీసెంట్గా వచ్చి ఆ
హు బాగుంటది మరి నువ్వేం చేస్తావ్
టెర్రస్ మీద కూర్చొని స్టడీస్ చెప్పుకుంట కూర్చుంటాం సిబ్లింగ్స్ అంత
ఉమ్ చిన్నప్పుడు అట్లనే ఉండేదే
అవున్ ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతా చెప్పు నీకు సక్సెస్ అంటే శాలరీయా
ఉమ్ శాలరీది ఏం ఉంది ఎటు టే మార్నింగ్ లేవగానే పనికి వెళ్ళాలి అనిపించడము
ఓ
బా మనం చేసే పనికి అంటే కుటుంబంలో అంటే పేరెంట్స్ కి ఒక చిరునవ్వు ఉ పీస్ ఆఫ్ మైండ్ మన మనతో మనం టైం కేటాయించుకో కోవడం అదే సక్సెస్ సరే మరి ఉండనా మరి మాట్లాడదాం పనుంది
ఆ బై